హలో
ఆ హలో ఏం చేస్తున్నావ్
హలో
హలో వినపడ
ఇనిపిస్తుంది
ఆ
ఏం చేస్తున్నావ్
ఏం లే ఖాళీగానే కూర్చున్నా నువ్వు
నేన్ గుడా ఖాళీగనే ఉన్న
ఆ ఈ బోర్ గోట్
ఏం లేదు ఇప్పుడే కాలేజీ పోయేసి వచ్చాము
అవునా ఎలా జరిగింది కాలేజ్? సార్ వాళ్ళు వచ్చారా.
తె ఉ వచ్చారు
ఆ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
ఏం కాదు చదువుకోండి మీ మంచి కోసమేగా అన్ను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
బయటికి వెళ్ళరా ఎక్కడికి
వెళ్ళలేదు వెళ్ళం ఇంకా డైరెక్ట్ ఇంటికే ఇంకా
ఆ ఏంటి మీ సైడ్ స్పెషల్ ఏమైనా ఉన్నాయా
వద్దా
వావ్
మీ సైడు
వక్కడ బిర్యాణి
చాపల్ పులుసు రాగి సంగటి పీచ్
బీజా నాకు కాల్ వస్తుంది మా బాబాయ్ కాల్ చేస్తుండో
అవునా చేసుకొనిలే కాసేపు నాతో మాట్లాడచ్చు కదా?
చెప్పాలి నువ్వే మా సైడ్ చాలా ఉన్నాయి. మా సైడ్ చాలా ఉన్నాయి ఎప్పుడన్న రండి ట్రిప్ కి మా చూపిస్తా అన్ని
సరే సరే వస్తాం సమ్మర్ లో
ఆ పక్క ప్లాన్ చెయ్య
సమ్మర్ లొ మనకి ఫ్రెండ్షిప్ ఇ హైదరాబాద్ వేస్తే
ఓకే
ప్లేసెస్ అక్కడ మొత్తం చూసి విజిట్ చేయాలి ఇంటర్న్షిప్ మొత్తం ఉంటది అక్కడే వన్ మంతు వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ కదా బ్రో
ఓ టూ మంత్స్ వరకు ఉంటారా
హ్మ్
ఆ చార్మినార్ ఉంది ఇక్కడ రండి షాపింగ్ చేద్దాం మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రా
వస్తాం అందరం వస్త
ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ గోల్కొండ ఉంది చౌమహల్లా ప్యాలెస్ ండ్ ట్యాంగ్ బండ్
హ్మ్
కేబల్
మీరుప్పుడు వస్తారు మా విలేజ్ కి
మీరు ఇన్వైట్ చెయాలిగా
మీరు వస్తే ఇన్వైట్ ఎందుకు చేయము మీరు రావాలి కానీ
మీరు ఇన్వైట్ చేస్తే మేము వస్తాము
రండి ఇన్వైట్ చేసదేం అయ మీరు వచ్చి
ఏం చూపిస్తారు ఏంటి మాకు
అక్కడ ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్ని చూపిస్తాం
అవునా బీచ్ ఉంది కదా అక్కడ
హ్మ్
బాగుంటదా బీచ్
బాగుంటది
హ్మ్
రండి ఎళ్దాం మాకు యాలో ఉండదు బయటి డానికి
అవునా
హ్మ్ హ్మ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ చాలా ఎళ్లాలి
అవునా ఓకే షాపింగ్ ఏమైనా సీ పక్కనా
వూహ్ షాపింగ్ అండ్ మాల్ అని ఒకటి పెట్టెయ్
ఒకే
ఫుడ్ సీ ఫుడ్ మొత్తం ఉండద
ఏమేం ఉంటాయ్ సీ ఫుడ్ అంటే
ఫిష్ ఫిష్ ఫ్రై ఫిష్ పకోడా ఫ్రాన్స్
పై చేసారా మీరు ఇవన్నీ
చేయలేదు వెళ్ళాలనుకుంటున్నాం మేమంతా ఫ్రెండ్స్ అంతా కలిసి మీరు వస్తే మీరు కూడా జాయిన్ అయితే
అవుదాం అవుదాం టైం ఉంది దానికి ఇంకా ఆడుకున్నారా బీచ్ లో
బావుంటది బీచ్
ఊ తీసుకెళ్లండి మరి వచ్చినప్పుడు
మీరు రండీ తీసుకెల్దం
సరే వస్తా వచ్చినప్పుడు చూస్తా తీసుకెళ్తారో లేదో ఊ
ఎప్పుడింటికీ
అవును కట్స్ ఫై సిక్స్ డేస్ లో ఎల్తా ఊ మీరు
మే మంత్ వన్ వీక్
ఒకే సేమ్ నేనూ అంతే ప్లాన్స్ ఏం లేవా ఇంటికి
ఏం లేదు తినడం పడుకొ ఒన్ వన్ వీక్ ఉంటాం ఇంట్లో
ఏం మరేం దయ చేయరా ఏమి
ఏం ఇంట్రెస్ట్ లేదసలు
ఎందుకూ
బక్కగవైపుతున్న బాగా తిని పడుకోవాలి
హా మీ సైడ్ ఏం ఫేమస్ ప్లేసెస్ లేవా
ఏ ఉంటయి ప్లేసెస్ మీరు రావల్గాని మొత్తం చూద్దాం
చెప్పండిప్పుడు మరి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయ్ ఏమున్నాయ్ టెంపుల్స్ ఎక్కడ
అన్ని టెంపుల్స్ ఉన్నాయి బావుంటాయి టెంపుల్స్ ఇక్కడ
ఇంకేం తిన్నారా తిన్నారా
లేదు ఫాస్ట్ ఇంగో నా ఫోన్
ఆ
మీరు
నేను ఫాస్టింగ్
ఆ
ఇంకేంటి రంజాన్ స్పెషల్ స్పెషల్స్ ఏం ప్లాన్ చేయలేదా వాసవి ఇక్కడ హలీమ్ ఫేమస్ అంట
నాకు మచ్చదు హలీమంతే
ఇక్కడ హలిం ఫేమస్
ఇక్కడ కూడా బాగుంటది అంటారు అందరూ బట్ నక్ మచద
ఓకే ఎందుకు నచ్చదు మికు ఎప్పుడనా తిని చూసారా లేదా
తిన్న బట్ నచ్చలా టేస్ట్ అంత ఉండదు
అవునా ఇట్ ఇట్ సైడ్ బాగుంటది ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చెయండి
అ
ఇంకా ఇక్కడ షాపింగ్ కూడా మార్నింగ్ ఆహ్
హ
క్చువల్గా రైస్ పెట్టుకనిన్నా అది పాడైపోయింది రాగి జావా స్వీట్ పొటాటో ఇవి అలా
ఓ
ఇక్కడషాపు ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి మంచిగ చార్మినార్ దగ్గర ఆ ఉన్నాయా అన్నీ హ
ఉంటయి
కావాల్సిందే అమౌంట్ టెన్ థౌసండ్.
హ్మ్ హ్మ ఇయర్ రింగ్స్ ఒక్కసారి పెట్టుకున్నందుకె నా చెవులు పగిలిపోతున్నాయి ఇంగ.
అయితే నాచురల్గా ఉండడానికి ట్రై చెయండి. సింపుల్లే
ఇయర్ రింగ్స్ ఏమి తీసుకోమ్ కానీ బ్యాంగిల్స్ చార్మినార్ బ్యాంగిల్స్ తీసుకోవాలి
ఆ బాగుంటది చార్మినార్ పక్కన బ్యాంగిల్స్. ఇంకా ఇక్కడ ఇరానీ ఛాయ్ కూడా ఫేమస్ అంట. ఊ హూ ఇక్కడ మెట్రో ఉంటది ఇంకా
హ్మ అన్నీ వచ్చినప్పుడు అన్నీ విజిట్ చెయాలి.
మూవీస్ కేం వెెళ్ల్లేదా.
ఏం వేవ్ వస్తుంది మూవీస్కి వెళ్ళడం. ఇంట్రెస్ట్ లేదు. మాక్ అల్లో చెయ్యరా. అమౌంట్ లేదు ఫస్ట్ బడ్జెట్.
ఓకే ఇప్పుడే ఎంజాయ్ చేయయాల్సింది మీరు కాలేజ్ లైఫ్ తర్వాత్ తర్వాత అంటే మళ్ళీ కుదరదుగా.
బట్ అమౌంట బడ్జెట్ సహకరించడం లేదు కదా.
ఓకే
చేస్తాం అమౌంట్ ఉన్నప్పుడు.
ఊ
పోతాం ఖచ్చితంగా. ఇకెంత వన్ ఇయర్ ఉంటే అయిపోతది కోర్స్ కూడా.
మరి చదువుకోండి మంచిగా ఆఫ్టర్ ఏదన్నా ఏదొ ఉద్యోగం చేసుకొని మంచిగా హ్యాపీగా ఉం ఉంటరు. ఏం మీ ఫ్రెండ్స్ లేరా ఎక్కడ అక్కడ
ఊ
మీ ఫ్రెండ్స్ లేరా పక్కనా హలో హలో హలో వినిపిస్తుందా. హలో హలో మీ వాయిస్ వినిపించట్లేదు నాకు. హలో హలో హలో